ఆ
ఆ ఆ బాగున్నాండి మీరు ఎలా ఉన్నారు
ఆ బాగున్నానండి ఏం జేస్తున్నారు ఏంటి చేసారు
ఏం లేదు మీరేం చేస్తున్నారు ఇంట్లో వర్క్ అంత అయిపోయిందా
ఆ వర్క్ అంతా అయిపోయింది డ్యూటీలో ఉన్నానండి
ఆ
అండి మీరు అండి మీది వర్క్ అంత అయిపోయిందా
ఆ అయిపోయిందండి
ఇంకేంటండి విశేషాలు ఫెస్టివల్ పనులన్నీ అయిపోయాయ ఇల్లంతా క్లీన్ చేసేసా
ఆ అన్ని అయిపోయానాయండి ఇంకా కొంచెం షాపింగ్ ఉంది
హుహు ఓకే
మీరెలా మీరెలా సెలబ్రేట్ చేసుకుంటారండి ఉగాది చేసుకుంటారా
ఆ మేము ఉగాది చేసుకుంటాం మామూలుగా ఫెస్టివల్ రోజు అయితే ఇంగా వేపాకు అది ప పచ్చడి చేస్తాము మామలుగా ఇంగ ఇంట్లో పెద్దవాళ్ళకి బట్టలు పెట్టి ఆ రోజు బాగా సెలబ్రేట్ చెయ మామూలుగాని ఇంకా పూజ చేసుకొని చింగా అ అట్లా అంతే నార్మలే ఎప్పుడు చేసినట్టే ఇంగా నెక్స్ట్ డే వచ్చేసి నాన్ వెజ్ చేసుకుంటే ఈవినింగ్ ఒక త్రీ ఫోర్ నుంచి హోలీ చేసుకుంటామండి ఉ
ఉగాది రోజు హోలీ చేసుకు
అవును అంటే మా సైడు మా అమ్మ వాళ్ళ సైడ్ చేసుకుంటారన్నమాట మేము అట్లా వెళ్ళిపోతాం అన్నమాట అక్కడికి
ఓకే
ఉ ఉహు
మాకైతే ఇక్కడ మా ఇంటి దగ్గ ర ఉగాది రోజు అమ్మవారి జాతరండి మా ఊర్లో
ఉహు
ఉగాది రోజే బాగా చేస్తారు ఆ నైట్ అంతా ఇక్కువ జాతర ఉంటుంది
ఓ ఏ అమ్మ రండి
ఆ అండి పోలేరుమ్మండి ఆ అత్తయ్య వాళ్ళ ఇంటి దగ్గ ర బాగా చేస్తారు నైట్ అంతా జాతర చేస్తారు మార్నింగ్ ఇట్లా నాన్ వెజ్ అట్లా
హుహుమ్
గుడి దగ్గర మొక్కి ఇస్తారు
ఓకే ఓకే ఓకే ఓకే అయితే ఇంకేం లేదండి ఇట్లా జాతర లో బాగుంటది అసలికి
వెళ్ళాలండి మేము అక్కడ ఉండము అత్త్య వాళ్ళు వేరే చోటు ఉంటారు మేము వేరే ప్లేస్ లో ఉంటాం ఆ మేమి ఇంకా అక్కడికి వెళ్ళాలి జాతరకి
ఓకే ఓకే మేమే ఇగ ఇట్లా చేస్తామండి అంతే ఫెస్టివల్ రోజు మామూలుగా పేదవాళ్ళు చనిపోయిన వాళ్ళకి పూజ చేసుకొని బట్టలు పెట్టేసి ఇంకా నెక్స్ట్ డే నాన్ వెజ్ చేసుకొని ఇట్లంతా ఇంగా మేమందరము మా పెద్దయ్య వాళ్ళ కూడా మా వదిన వాళ్ళు మళ్ళీ మేము మొత్తం అంతా త్రీ ఫ్యామిలీస్ కలుసుకొని ఇంగా మామేనత్త వాళ్ళు ఎవరొ ఒకరు వస్తారన్నమాట మా నడిపి మేనత్తా వస్తారు రెండో అత్తా వాళ్ళు వస్తారు మేం మొత్తం నాలుగు ఫ్యామిలీసు కలిసి పూజ చేసుకోని వచ్చి ఇంగా చేసుకొని బాగా ఎంజాయ్ చేస్తాం ఇంగా మళ్ళీ నెక్స్ట్ డే వచ్చేసి అంత అది అయిపోయిన తర్వాత నెక్స్ట్ డే ఇంగా మా పొలంకి వెళ్ళి అక్కడ బావి ఉంటది ఆ బావిలో తాడేసి ఆడుకొని బట్ నాకు ఈత రాదు విళ్లే బాయ్స్ అందరూ చే త ఇ ఆడతారు కదా ఈత వచ్చిన వాళ్లు అందరూ కలిసి అట్లా అండి
అయితే ఫుల్గా ఎంజాయ్ చేస్
ఆ ఫుల్గా ఆ త్రీ డేస్ అయి అతే ఇంగ వెళ్ళిపోతాము ఊరికి ఆ ఊరికి కొట్లింగాలి అనీ తెలిసి కదా మీకు
ఏంటిదండి
కోట్లింగాలు
అంటే తెలీదు ఐడి
కర్ణటకకెలా కోటిలింగేశ్వర తెల్ మీకు పెద్ద కోటిలింగం ఉంటది కోటి లింగాలు ఉంటాయి సో ఆవురావురు అక్కడ వెళ్ళి బాగా సెలబ్రేట్ చేసుకుంటాము అ ఇంకేంటండి హలో హలో హలో హలో వినిపిస్తుందా అండి హలో వినిపిస్ ఆ విని పిస్తుంది మాట్లాడండి
ఆ అక్కడ రిలేటివ్స్ ఎవరైనా ఉన్నారండి అంటున్నాను
అవును అక్కడ రిలేటివ్స్ మా రిలేటివ్స్ అంతా అక్కడే ఉండేది మా డాడీ వాళ్ళ అక్క మా డాడీ వాళ్ళ అన్న
ఊమ్
అక్కడే ఉండేది మేము మాత్రం ఆంధ్రాలో ఉంటాం ఇగ అండి
ఓకే మేము సంక్రాంతికి అట్లా చేస్తామండి ఇట్లా పెద్దలకు మొక్కిస్తరు కదా బట్టల అవి పెట్టి మేము సంక్రాంతి టైంలో అలా చేస్తాం ఉగాదికి మాకంత ఏమి ఉండదు
ఊమ్ ఊమ్ సంక్రాంతికి వచ్చేసి మా హస్బెండ్ వాళ్ల సైడ్ అలా ఏం చేయరు కానీ ఇంకా మామూలుగా ఫెస్టివల్ ఒక రోజు ఫస్ ఫస్ట్ భోగి రోజు వచ్చేసి మామూలుగా పితికపప్పు చారు దోస ఇట్లా దాంట్ల ఏమనా చేసుకుంటాము మళ్ళీ నెక్స్ట్ డే అర్సలు మునిగ చ ఇవన్నీ కజ్జికాయలువన్నీ జేస్తాము ఒక ఫోర్ ఫైవ్ ఐటమ్స్ చేస్ కొనేసి అంటే ముందుగానే చేసుకుంటాం ఫెస్టివల్ ఇంకా ఫోర్ ఫైవ్ డేస్ ఉంది అనంగా
ముందుగానే చేసి పెట్టుకుని ఇస్తాము స ఆ స్నాక్స్ అన్ని ఫెస్టివల్ రోజు ఇంకా ఐటెమ్స్ చేస్ కొనింది నెక్స్ట్ డే నాన్ వెజ్ నాన్ వెజ్ రోజు వచ్చేసి మా ఊర్లో మా హస్బెండ్ వాళ్ళ ఊర్లో చిట్ల కుప్పని వేస్తారు పెద్దగా
ఓకే ఓకే
ఇ
ఆ చూసానండి న్యూస్ లో చూసా ఒకసారి ఓకే
ఆ చి ఆ రోజు అ అ ప్ప చెట్లకు కుప్పలు ఏసుకొని పెద్దది చాలా పెద్దగా ఏస్ తరు అసలకి
ఊమ్
ఊమ్ అలా ఒక ఉం ఆ అది చెట్ల కుప్ప వేసి ఊ ఆ క ఇగ ఆ ఊర్లో వాళ్ళందరు చూస్తే అప్పుడు వాళ్ళకి పండగ చేస్ కుని అయిపోయినట్టు లేకపోతే వాళ్ళకి పండగ చేసుకోకున్నట్టు అయిపోకుకున్నట్టు
ఊమ్ మాకు అట్లా ఏం ఉండదండి అలాగా మాకు ఇక్కడ మా సైడు కోడి పందాల్ ఫేమస్సే ఇక్కడే
వీళ్ళది హీరో కిరణ్ అబ్బవరం ఉన్నారు కదా దా వాళ్ళది కూడా ఆ ఊరే రాయిచుటి దగ్గర పల్లి సో ఆ ఆ సో ఆయన వాళ్ళు కూడా అంతే సేమ్ అలాగే చేసుకున్నారు లాస్ట్ ఈ మ ఈ ఈ ఇయర్ ఒ ఫెస్టివల్ కొచ్చే చేసుకున్నారు కదా ఆళ్ళు ఊమ్ ఆ
మేము తిరుమల ఎక్కువ సార్లు వచ్చామండి మాకు అక్కడ తెలిసిన వాళ్ళు ఉన్నారు
ఊహ్మ్ ఓకే అంటే మా హస్ ఊహ్మ్ అంటే మా హస్బెండ్ వాళ్ళది కడప సైడు రయచూటి ఊమ్ ఆ అండి
ఇంకా ఇంకే ఫెస్టివల్స్ చేసుకుంటారండి బాగా
టువె ఫెస్టివల్ అంటే ఇంకా వరమాలక్ష్మి బాగా ఫెస్టివల్ బాగా చేసుకుంటాము
ఓకే
ఆ రోజు బాగా ఆ మాక్సిమం ఒక టెన్ టు ఫిఫ్టీన్ మెంబర్స్ కైనా బ భోజనాలు చేసి ఇంట్లో ఫస్ట్ ఆరకంతా అమ్మవారిని కూర్చోపేట్టేసి పూజ చేసి మళ్ళీ ఏర్లీ మార్నింగ్ ఫుడ్ ఫుడ్ చేసి పెట్టేసి ఇంకా బాగా చేసుకుంటామండి అది ఇంకా మా అత్త వాళ్ళని మా మా డాడీ అంటే నేను మ్యారేజ్ అయినప్పటి నుంచి నేను ఇంకా స్టార్ట్ చేయలేదు వరమాలక్ష్మి ఫెస్టివల్ వాల్ సో ఇల్లు కట్టిస్తున్నాము ఇది అయిపోయాక స్టార్ట్ చేద్దాం సొంతిల్లు అని ఇంకా నేను ఇప్పుడు మ్యారేజ్ అయ్యవా అయినప్పటి నుంచి ఇంకా ఇప్పటి వరకు చేయలేదు అమ్మ వాళ్ళు స్టార్ట్ అమ్మ వాళ్ళు చేస్తారు కానీ నిేను అక్కడికి వెళ్ళిపోతా అన అనమాట
ఓకే మేము కూడా రీసెంట్ గానే ఇల్లు కట్టుకున్నాం అండి అక్కడ
ఓకే కంగ్రాచులేషన్స్
ఆ థ్యాంక్ యు లేదు కానీ ఇప్పుడు అక్కడ ఉండట్లేదండి ఇక్కడ మేము రెంట్ కచ్చేసాము జాబ్ పర్పస్ మీద
ఉహు ఓకే సో అలా అని అంత మా ఉత్రమండి అట్లా చేసుకుంటాం వరలక్ష్మి పండుగను ఉగాది పండుగ ఈ రెండు బాగా చేసుకుంటామండి
ఓకే మేము వర్ వరమహాలక్ష్మిని మేము పూజ అదే ఫోర్ ఫ్రైడేస్ బాగా చేస్తాం
ఆమె అమ్మ వాళ్ళ అమ్ అమ్మ అమ్మ అమ్మ అట్లా చెయ్యదు ఎందుకంటే పనులు ఎక్కువ ఉంటాయిని కూర్చోబెట్టిన రోజే కదిలే ఆ ఈవినింగ్ అలా కదిలిచ్చేస్తుకొని నైట్ అంతా దీపం
అట్లా కదిలించేస్తామండి కాకపోతే త్రీ ఫ్రైడేస్ కూడా కొంచెం అట్లే
హ్మ్మ్ ఓకే ఓకే హ్మ్మ్ నెక్స్ట్ డే అమ్మ లేపిచ్చేస్తుంది అమ్మవారిని హూ అలా అండి ఇంకేంటండి విశేషాలు
మీరే చెప్పాలండి
మీ పాప ఎన్ని ఏం చదువుతుంది అండి
ఒక పెద్ద పాప ఫస్ట్ క్లాస్ అండి చిన్న పాప యూకేజీ
ఓకే ఓకే ఫీజులు ఎక్కువ ఉన్నాయండి అక్కడ
లేదు కొంచం ఇది ఏంటంటే వరల్డ్ స్కూల్ మాట అది ఎప్పటి నుంచో ఒక సెవెంటీ ఇయర్స్ నుంచి ఉంది స్కూల్ అంటే ఓల్డ్ పాస్ స్టూడెంట్స్ ఉంటరు కదా వాళ్ళు ఎక్కువ స్కూల్కి ఇస్తరు అమౌంట్
ముహు
ఆ స్కూల్ ఫీజెస్ బాగా రీజనబుల్ గా ఉంటాయి గ్రౌండ్ అన్ని మంచిగా ఉంటాయిన్ని ఫెసిలిటీస్ బాగుంటాయి అందర టీచర్స్ కూడ లేడీ టీచర్స్ ఉంటారు జెంట్స్ అసలు ఉండరు
ఆ మేలుగద సాగైతే ము ము
ఆ ఇప్పుడు ఈ ఈ రోజులో చూస్తున్నం కదా ఎలా ఉంటుందో బయట
ఆ అవు అవునవును చాన
చల్సిన వచ్చినా భయమేస్తుంది అందు అ కాని మా దగ్గరలో స్కూల్ ఉందని ఇంక అక్కడ ఇంక వ్యాన్ కూడ ఏమి ఉండదు ఈ మేమి తీసుకెళ్లి దించుతాం
ము ము
ము
ఓ అదే బెటర్ లేండి ఉమ్ అదే మేలు సేఫ్టీగా పోయి పిలుచుకొని పిలుచుకొని రావడమే బెటర్ ఎవరిని నమ్మకూడదు అసలికి ఉమ్ ఎవరిని నమ్మకూడదు అసలుకి చెప్పాలంటే మ్
చాలా అసలు మా ఏరియాలో కూడాఒకటి జరిగిందండి రీసెంట్ గా చూసాక మాకు ఇంక చాలా భయమేసింది ఆ అవును చిన్న పిల్లల కూడ అట్ల చేస్తున్నారండి అసలు
ఉమ్ అదే అండి అదే మైన్ ప్రాబ్లం
ఉమ్ అందుకే ఇంక ఎక్కడికి పంపించమండి ఇక్కడ మా ఇంట్లోనే ఉంచు
ఉమ్
మ్
ఓకే అండి నేను మళ్ళీ కాల్ చేయనండీ
ఓకే అండి